హలో
మెసేజ్ లు వస్తున్నాయి కదా హలో
ఇప్పుడు మీతోనే ఐదు ఐదు సార్లుగా ఐదు ఐదు సార్లు మా
ఎస్ ఫైవ్ టైమ్స్ ఒకవేళ మీకు వీలు ఉంటేప్పుడు మాట్లాడండి లేకపోతే రేపు మీకు ఫ్రీగా ఉన్నప్పుడు ఓకే అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు
ఆ
వాళ్ళు కొంచెం బిజీ బిజీగా ఉన్నారు ఈ టూ త్రీ డేస్
ఓకే ఓకే ఇప్పుడు మీతో అయిపోయిన తర్వాత వేరే ఎవరితో మాట్లాడాలి
అదే ఆ ఐ మీన్స్ ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ మీకు వర్క్ వచ్చినట్టుంది
ఆ హలో
అర్థమవుతుందా
ఆ చెప్పండి చెప్పండి
మీకు ఆల్రెడీ వర్క్ వచ్చింది అసైన్ అయింది బట్ మీరు రీఫ్రెష్ చేయలేదు రీఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు వర్క్ వచ్చేస్తది
ఓకే అక్కయ్య
మీర ఎవరికైనా కాల్ చేయాలి అనుకుంటే అది నాకు తనకి ఇంకా ఎవరే వేరే వేరళని జాయిన్ చేయిచాలంటే అది మీ ఇష్టం అది మీ పర్సనల్ నేనేం చెప్పలేను అలా చేయి తీసుకొని మాట్లాడుకోవచ్చు
ఆహా వేరే వాళ్ళు కొత్త వాళ్ళు మాట్లాడరు మీరిద్దరే జాయిన్ చేస్తే వాళ్ళు
ఆ వాళ్ళు అంటే వేరే వాళ్ళు మాట్లాడతారు నేను నేను మీకు సపోర్ట్ చేస్తే మాట్లాడతారు వాళ్ళు మాట్లాడతారు కంప్లీట్ చేపిస్తాను అలా ఎందుకంటే చ ఇందులో త్రీ థౌజండ్ మెంబర్స్ ఏమో ఉన్నారు
ఆహా
ఆ చాలా మంది అన్నారు అయినా ఇది రన్ అయ బట్టి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది ఈ కాల్స్ ఈ మధ్య ఇచ్చాడు అనుకోండి ఇంతకు ముందు ఈ కాల్స్ అనేది మాకు తెలీదు నార్మల్ గా వేరే వరకు వస్తంది
అది తెలుగులో ట్రాన్స్
తెలుగులో అంటే ఇది బ్యాచెస్ వైజ్ గా ఉంది
ఆ
సో టెన్ మెంబర్స్ ఉన్నాం మేము
ఆ హు
ఒక టాస్క్ కంప్లీట్ చేస్తే ఇలా మాకు ఎక్కువ అమౌంట్ వస్తుంది
అందరు అమ్మాయిలేనా అబ్బాయిలు కూడాన్నా
అబ్బాయిలు ఉన్నారు ఇందులో నాకు మొన్న తెలిసింది అబ్బాయిలు జాయిన్ అవ్వచ్చు నాకు రీసెంట్ గా తెలిసింది ఈ విషయం నేను అంతకు ముందు తెలిస్తే నేను ఎప్పుడో జాయిన్ చేసేదాన్ని
అందుకని మమ్మల్ని జాయిన్ చేస్తున్నావా
అంది నార్మల్గానే అయితే అంటే జాయిన్ చేయిచడం ఏమంటే అమౌంట్ అయితే పడతాయి కదా ఏదో ఒక్క విషయంలో పనినికితే వస్తాయి కదా అనేసి ఆల
అన్న వి అన్నకి పడలేదంటగా మనీ
అయితే ఫిఫ్టీన్ డేస్ కావాలి వాళ్ళు మనం మాట్లాడుకుంది వాళ్ళంతా ఏమంటారు కన్వర్టేషన్ అంతా చెక్ చేయాలి కదా
ఓకే ఓకే
ఫిఫ్టీన్ డేస్ అయినా పడుతది టెన్ డేస్ అయినా పడుతది ఆ టెన్ డేస్ తర్వాత అలా వాళ్ళు ఎలా అయితే అసైన్ చేస్తారో అలా వాళ్ళకి అమౌంట్ యాడ్ అవుతా ఉంటాయి
ఓకే ఓకే ఎవరు జాయిన్ చేస్తే కొందరు జాయిన్ చేస్తా ఉంటే డబ్బులు మనీ యాడ్ అవుతాయి ఏమో
అవసరం లేదు అలా కాదు మీరు మాట్లాడిం వాళ్ళు రికార్డ్ అంతా చెక్ చేయాలి
ఓకే
చెక్ చేసిన తర్వాత మీకు ఆల్మోస్ట్ అందులోనే యాప్ లోనే అమౌంట్ వచ్చేస్తాయి మీ వ్యాలెట్ లో అమౌంట్ వచ్చిన తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ పెడితే మీ బ్యాంక్ డీటెయిల్స్ కే వచ్చేస్తాయి
ఆ ఓకే ఓకే ఒకేసారి పడవుగా
ఒకేసారి తక్కువ అంటే పడతాయి వన్ కే అలా పడతాయి
ఓకే
నాకైతే అలానే పడ్డాయి ఇప్పటివరకైతే
ఆ ఏమో నాకను మస్ శ్రవణ్ణకి ఒకేసారి పడేటట్టు చూడమ్మ ఒక ఐదు ఆరు వేలు తక్కువ తక్కువ తక్కువ తక్కువ పడితే అసలే చాలా కష్టాలు ఉన్నాయి మాకు
తక్కువ తక్కువ పడుతే సార్ అంటే తక్కువ తక్కువ పడదు సార్ సరిపోవు గదా
అదే అదే ఆయనకి టీ కి నాకు సిగరేట్ కే సరిపోద్ది ఆ తక్కువ తక్కువ
తను ఎలా అంటే తను లిమిటెడ్గా ఖర్చు పెట్టాడు అంటే ఇప్పుడు వ స్తాయి అనుకో సపోజ్గా నేను పంపిస్తాను అనుకో మనీ పంపించిన వెంటనే మీకు ఖర్చు అయిపోతాయి ఏమయ్యాయిరా అసలు ఏం చేస్తావరా అంటే లేదే నేను అటు కట్టుకున్నా
ఎంపలో ఖర్చు పెడతాడు ఖర్చు పెడతాడు
ఆ ఉంచుకోడు ఐ మీన్ నేను ఏమంటాను పాకెట్ నేను పంపిస్తా వీక్లీ లేదంటే నేను చాలా అమౌంట్ పంపిస్తా పాకెట్ మనీకే పంపిస్తా కానీ ఆ పాకెట్ మనీ తను అలా వాడుకోడు ఎలా అంటే సం ఏదో బిల్ అంటాడు నేను బిల్లు కూడా పెట్ పంపించేస్తా
అవునా
అంటే కట్టేశాను
పెట్టేశాను అటు అంటే నన్ను కన్ఫ్యూషన్ లో పెడతా ఉంటాడన్నమాట
కన్ఫ్యూస్ ఏం లేదులే
లేకపోనీ అంటే ఎవరి ప్చ్ ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా మేబి తను ఇగ మనం అంతా ఫోర్స్ చేయలేం కదా ఏం చేస్తావ్ ఈ ఇటెల్లో అన్న సాధ్య తన అయితే ఎటు వెళ్ళడు
ఎల్లడు ఎల్లడు ప్చ్ కాకపోతే మీ ఖర్చులు ఆ ఖర్చు లే అటు ఇటు రూమ్ లో తినుడు అప్పుడప్పుడు ఇప్పుడు తాగ ఆ
అదేనా ఫ్యూచర్ పరంగా పేరెంట్స్ కరెక్ట్గా ఉండాలి
ఆ
సపోర్టెడ్ గా ఉండాలి
అదే
పేరెంట్స్ కొంచెం గట్టిగా ఉండి సపోర్ట్ చేస్తే ఎవరైనా ఇంప్రూవ్ అవ్వగలుగుతారు తనకు అలాంటి అదే లేదు కదా పాపం
ఇంకా అక్కడే చూసుకోవాలి కాబట్టి
అట్లా అక్కడే వాళ్ళకి ఇబ్బంది కదా ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా నాకు తెలుసు సో అలా ఉంటంట ఆ నేను అనుకుంటాను అంటే నేను చాలా రేర్ శివ లాంటి వళ్ళ నేను చాలా తక్కువ అంటే ఫస్ట్ టైం చూడ్డం
ఆ
అది అది న నను తనకి పడిచమే వన్ ఇయర్ే
హా
బట్ చాలా నేర్చుకున్నారు తన దగ్గర నుంచి
ఆ
నేర్చుకోవడం చూడ్డం ఒక అమౌంట్ విలువ వాల్యూ ఏంటి అనేసి తన దగ్గర నుంచే నిచుకున్నాను నేను చాలా మట్టికి అవును
అవునవును కట్టు మాట్లాడుతలే మాట్లాడినా కానీ కట్టు ఎకు మాట్లాడతాడు వేరాే వేరా గ ఏమి ఉండదు మాటలు కూడా ఒకొక్కరు ఉంట ఆ అది అది ఒకొక్కరు వేరే వేరేగా మంచి మనుషులో ఒక మాట బయట ఒక మాట ఉండదు ఆయనకి డైరెక్ట్ డైరెక్ట్ ఏదనా ఉంటే గట్టు మాట్లాడతాడు సైలెంట్ గా ఉంటాడు ఏం లేదంటే అదే ఎక్కువ బాగా రూమ్ లో బాగుంటారు తమ్ముడు అన్న మ ఇద్దరు మమ్మల్ని ఇద్దరునే అంటారు అందరు
అవునా
వాళ్ళందరూ ఒకటి మీమిద్దరం ఒకటిటి
తాన అయితే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అనే అర్థంమయ్యే నేను అ తతో ఐ మీన్స్ మాట్లాడగలుగుతున్నా ఒకవేళ తను తన ప్లేస్ లో ఇంకా వేరే అబ్బాయి ఉంటే నేను ఇప్పటికి ఎప్పుడో కట్ చేసేదాన్ని మేబ నాకులా ఉండి నాచ్చ
అవునవును స్టైట్గా ఉంటారులే ఏదన్నా ఉంటే
ఆ అదైతే గుడ్ పర్సన్ ఆ విషయంలో మా
అవునవును మేము వన్ ఇయర్ వన్ ఇయర్ దాటింది మేము కూడా కలిసి ఉంటాం టూ ఇయర్స్ టూ ఇయర్స్ యిది డిెబర్త్ టూ ఇయర్స్ యిది
అవున
ఆ ఎంతే ఒకకా ఆ
వన్ ఇయర్ే పడిచేం నా గతనికి
ఆ
ఈ వన్ ఇయర్ లో చాలా చూసాను చాలా అ ఇప్పుడు చూసినా గొడవే అంటే ఈ చీటికి వాటికి అదిే అలా ఉండడం కూడా మంచిదే
హా
కానీ ఏదో ఒక విషయంలో వన్ వన్ డే లో ఒక్కసార గొడవ వస్తానే ఉంటది అది అది కంటిన్యూ ఇ మా ఇద్దరు మధ్య కోమన్ అది
ఆ
మళ్ళీ మాట్లాడుకోవడం కామెం ఎనీ తనేకుస తప్పు అలగడం గాని మాట్లాడుకూడదు అది అలా ఏం ఉండదు
ఆ అ ఆమెమంటది ఆమె వంద
మ్యారేజ లేకపోతే
మ్యారేజ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నా మేమైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పు ఎవరు తెలియదు
ఒప్పుకున్నా ఒకోకపోయినా ఇష్టం ఉన్న దగ్గర చేసుకోండి బట్ తను డేట్ చేయాలి అమ్మాయి డేట్
ఆ డేర్ చేస్తే సెట్ అవుతుది గాని కాదు
పర్లేదు అమ్మాయి దగ్గర డేరు ఉంటే అబ్బాయి
మనం ఏదైం చెయ మనం ఏ ఏదైం చేయొచ్చు
ఉంది
ఆ మన ఇంట్లో మా ఇంట్లో ఒప్పుకుంటారు ఒప్పుకోరు అందరుూ ఒప్పు ఒప్పుకోరులేలాగానే వాళ్ ఇంటిలో ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు ఒప్పుకోరు వాళ్ళ ఇంట్లో కూడా
మేజర్స్ కాబట్టి వ వాళ్ళు ఒప్పుకున్న ఒప్పుకపోయినా తర్వాత యినా వాళ్ళే మీ దగ్గరకు వస్తారు సో అది కొంచెం అర్థం చేసుకున్న అమ్మాయి
కాదు వస్తే మన దగ్గరకి వస్తే పెళ్లి పెళ్లి చేసుకొని ఉండొచ్చు రాదు మా అమ్మ వాళ్ళ ఇంట్లో మమ్మలు ఒప్పుకుంటేనే చేసుకుందామంటే చేసేదేం కుదారుదు ఇంకా ఆ
చేసుకోండి మరి ఆ చెప్పుకోండి నచ్చ చెప్పుకోండి ఎన్ని ఇయర్స్ అవుతుంది
డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో అంటే ఇప్పుడు త్రీ ఫైవ్ సిక్ ఫైవ్ అవుతుంది ఫైవ్ ఇయర్స్
ఫైవ్ ఇయర్స్ కదా మరి అంతగా మళ్ళీ దూరం పెట్టడం అంటే ఫైవ్ ఇయర్స్ రిలేషన్ షిప్ ఇద్దర్ది
హ
హ
దూరం లేదులేగాని ఇంకా వాళ్ళ ఇంట్లో ఒప్పు వాళ్ళు నా ఇల్లు వాళ్ళు
అచ్చ అచ్చా
మేము ఆదస్తం అయితే వాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకోరు తెలియదు ఒప్పుకోరు అందులో ఈ అమ్మాయి వస్తే సరే మన ఇ మన ఊరిక వస్తే ఏం చేయరలే కనీ వాు కదు లేసుపో ఏ ఆట మా అదో తెలియదు అర్థం కాదు తెలియదు ఇప్పుడు
అవునా అంటే ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో మీకు ఇం ఇంకా అర్థం అవ్వలేదు
ఆ వస్తా అంటుంది మళ్ళీ లేదు లే అర్థమయింది కానీ ఇప్పుడ ఏమంటుంది అదే మహంత ఇంట్లో వాళ్ళు ఒప్పయాలి మా ఇంట్లో వాళ్ళు ఒప్పయాల అంటుంది ఇంకా అమ్మాయిలు వే మైండ్ మారిద్దిగా నువ్వు కూడా అమ్మాయిగా
అయో ఏ
మా నాన్న మా నాన్న నొప్పి ఇల నొప్పి మొమ్మ నొప్పి అప్పుడేం ఫస్ట్ లో కొత్తలో ఏమి ఉండదు ఏడకంట ఆడికి పోదాం ఏడుకంట వసి పోపోదావు నువవు ఏదంట అఅంట
అయి మాది మొత్తం ఇక్కడ దాకా వచ్చిన ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఏమో
ఆ మీ రూమ్ లో అన్ని ఇవే నడుస్తాయా సేమ్ డైలాగ్ నాకు కూడా ఇదే పెడతాడు మీ అమ్మాయిలు మారిపోతారు కదానె ఊరికినే మారిపోతారు కదా ఇది డైలాగ్ తెలిసి కంటిన్యూ అవుతా ఉండది ముయ్ అంటా నేను
ఎక్కడికి వచ్చిన తర్వాత ఏముండదు
ఆ అంటే బోర్ కొట్టేసాన బోరింగ్ అయిపొయింద ఇలా అన్న అట చాలా సార్లు విన్నాను నేను
అంటది
చూడండి ఆలోచించండి ఎన్ని ఎందుంటే ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫైవ్ ఇయర్స్ కదా మీది
అవునవును
వస్తాది మేబి డేర్ చేస్తే లేగపోతె ఇగ అంత సంగతులు
ఆ ఇంగ అమ్మాయి వస్తే కన్ఫామ్ గా అయిద్ది మన అమ్మాయి వచ్చి మన ఊర్లో ఉంటె మన ఏం రాదులే కాని రాకపోతే మా ఇంట్లో వాళ్ళు నొప్పియ్ మా అక్క నొప్పియ్ మా నాన్న నొప్పియ్ అంటే చేసేది ఏం లేదు
మ్ అవునా అంతేలే మరి నువ్ పోర్స్ చేయట్లేదా ఏమి
చేసుకుందావన
మ్
ఇప్పుడు ఏజం కాదు నాది కాని తక్కువ ఏజె నాది ఇప్పుడు
బోరు బోరింగ్ అయిపోయింద
బోరింగ్ ఏం లేదు ఇప్పుడు ఫోర్స్ ఫోర్స్ చేస్తానికి పోర్స్ చేస్తానికి ఇప్పుడు నా ఏజ్ ఎంత ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు ఉంటుది అంతే
మ్
ఆ అంతే ఆ అమ్మాయి ది కూడా ఇరవై మూడేళ్ళ గాని మ్
ఓకె ఓకె ఇంకొంచెం ఒక టూ ఇయర్స్ ఆగండి ఇరవై ఐదు పడ్డాగా చేసుకోండి మరి
ఎటు పోతయో మైండ్ లు
అప్పడి ఆ అదే ఉంటున్నాను గ